హలో
హలో
ఈ రోజు మనం గ్రామం పట్టణం గురించి మాట్లాడుకుందామా
సరి
ఎలా ఉన్నావు ఈ రోజు ఏం చేస్తున్నావు
బాగున్నాను నేను ఇంట్లోనే ఉన్నాను నువ్వేం చేస్తున్నావు
నేను కూడా ఇంట్లోనే ఉన్నాను ఈరోజు మన గ్రామం మరియు నగరం గురించి మాట్లాడదాం
మంచి ఆలోచన ముందు గ్రామ జీవితం గురించి చెప్పు
గ్రామంలో జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ గాలి కూడా చాలా శుభ్రంగా ఉంటుంది
నిజమే నగరంలో అయితే ట్రాఫిక్ శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది
మీకు గ్రామానికి వెళ్ళడం ఇష్టమా
అవును చాలా ఇష్టం ముఖ్యంగా సెలవుల్లో వెళ్ళడం నాకు ఆనందంగా ఉంటుంది
గ్రామంలో ఉదయం ఎలా ఉంటుంది తెలుసా పక్షుల శబ్దం వింటే అంటే చాలా సంతోషంగా ఉంటుంది
అది నిజంగా చాలా బాగుంటుంది నగరంలో అలాంటి అనుభవం చాలా అరుదు
మీ గ్రామంలో ప్రధానంగా ఏం పనిస్తారు
ఎక్కువ మంది వ్యవసాయం చేస్తారు కొందరు చిన్న వ్యాపారాలు కూడా చేస్తారు
నగరంలో జీవితం ఎలా ఉంటుంది
నగరంలో చాలా సౌకర్యాలు ఉంటాయి కానీ చాలా బిజీ జీవితం ఉంటుంది
నగంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందా
అవును చాలా ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు గంటల పాటు ట్రాఫిక్ లో ఉండాలి
గ్రామంలో ప్రజలు ఎలా ఉంటారు
చాలా స్నేహపూర్వంగా ఉంటారు ఒకరికొకరు సహాయం చేసుకుంటుంటారు
నగరంలో కూడా మంచి మనుషులు ఉంటారా
ఉంటారు కానీ అందరూ తమ పనుల్లో బిజీగా ఉంటారు
గ్రామంలో పిల్లలు ఎలా ఆకుంటారు
వారు బయట మైదానాల్లో ఆడుకుంటారు ప్రకృతిలో ఎక్కువ సమయం గడుపుతారు
నగరంలో పిల్లలు ఎలా ఉంటారు
ఎక్కువగా మొబైల్ లేదా కంప్యూటర్ ఉపయోగిస్తారు బయట ఆడుకునే అవకాశాలు తక్కువ
గ్రామంలో విద్యా సదుపాయాలు ఎక్కువ ఉన్నాయా
ఇప్పుడు కొంచెం మెరుగయ్యాయి కానీ నగరంతో పోలిస్తే ఇంకా తక్కువే
నగరంలో ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయా
అవును చాలా అవకాశాలు ఉంటాయి అందుకే చాలా మంది గ్రామాల నుంచి నగరాలకు వస్తున్నారు
నీకు గ్రామం ఇష్టమా లేక నగరం
నాకు రెండు ఇష్టం గ్రామం ప్రశాంతం నగరం సౌకర్యాలు ఇస్తుంది
నేను ఒకరోజు గ్రామంలోనే ఉండాలని అనుకుంటున్నాను ప్రకృతి దగ్గర జీవించడం నాకు నచ్చుతుంది
ఆ అది మంచి నిర్ణయం కానీ నగరంలో పని చేసే అవకాశాలు కూడా చూడాలి
సరే ఒకసారి నా గ్రామానికి వస్తావా
తప్పకుండా వస్తాము. అక్కడి జీవితం చూడాలని ఉంది.
వచ్చే సెలవుల్లో ప్లాన్ చేద్దాం. మనం పొలాలు కూడా చూసి వద్దాం.
బాగుంది నేను ఆ రోజు కోసం ఏదురు చూస్తున్నాను.
గ్రామాల్లో కూడా ఇప్పుడు కొన్ని కంపెనీలు వస్తున్నాయా
అవును ఇప్పుడు గ్రామాల దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ మరియు డైరీ కంపెనీలు వస్తున్నాయి.
గ్రామంలో ఏ కంపెనీ ఉద్యోగాలు ఉంటాయి.
ఉదాహరణకు డైరీ కంపెనీలు రైస్ మిల్స్, కోల్డ్ స్టోరేజ్ కంపెనీలు పని చేేస్తున్నాయి పని ఇస్తున్నాయి.
డైరీ కంపెనీల్లో ఏం పని ఉంటుంది.
పాల సేకరణ ప్యాకింగ్ మరియు పంపిణీ పనులు ఉంటయి.
వ్యవసాయానికి సంబంధించిన కంపెనీలు కూడా ఉంటాయా
అవును ఎరువులు కంపెనీలు మరియు విత్తన కంపెనీలు కూడా ఉంటయి.
గ్రామాల్లో ఫుడ్ కంపెనీలు ఎక్కువగా ఉంటాయా
కొన్ని గ్రామాల దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటాయి. అక్కడ పండ్లు కూరగాయలు ప్రాసెసింగ్ చేస్తారు.
నగరాల్లో మాత్రం పెద్ద కంపెనీలు ఉంటాయి. కదా
అవును నగరాల్లో ఐటీ కంపెనీలు, బ్యాంకులు మరియు పెద్ద ఇండస్ట్రీలుంటాయి.
ఐటీ కంపెనీల్లో ఏం పని చేస్తారు.
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్ మరియు డేటా అనాలిసిస్ వంటి పనులు చేస్తారు.
కొన్ని ప్రసిద్ధ నగర కంపెనీలు చెప్పగలవా
టాటా ఇన్ఫోసిస్, ఇప్రో ప్రోటెక్, మహీంద్రా వంటి కంపెనీలు ఉన్నయి.
బ్యాంకుల్లో కూడా ఉద్యోగాలు ఉంటాయా
అవును బ్యాంకుల్లో మేనేజరు, క్లర్క్, క్యాషియర్ వంటి ఉద్యోగాలు ఉంటయి.
గ్రామాల్లో బ్యాంకులు ఉంటాయా
ఇప్పుడు చాలా మంది గ్రామాల్లో బ్యాంక్ బ్రాంజెయ్ మరియు ఏటిఎంలు ఉన్నాయి.
గ్రామాల్లో చిన్న వ్యాపారాలు ఎలా ఉంటాయి. గ్రామాల్లో చిన్న వ్యాపారాలు ఎలా ఉంటాయి.
కిరాణా షాపులు, చిన్న హోటళ్లు మరియు మెడికల్ షాపులు ఉంటాయి.
నగరాల్లో వ్యాపారాలు ఎలా ఉంటాయి.
పెద్ద మాల్స్ షాపింగ్ సెంటర్లు మరియు కంపెనీ ఆఫీసులు ఉంటాయి.
గ్రామంలో పని చెయడం సులభమా
కొంతవరకు సులభమే కానీ జీతం తక్కువగా ఉండొచ్చు.
నగరంలో జీతం ఎక్కువగా ఉంటుందా
అవును చాలా కంపెనీలు మంచి జీతం ఇస్తయి.
అయితే ఎందుకు కొందరు గ్రామంలోనే ఉండాలనుకుంటారు.
గ్రామంలో జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మరియు ఖర్చులు తక్కువగా ఉంటయి.
భవిష్యత్తులో గ్రామాల్లో కూడా పెద్ద కంపెనీలు వస్తాయా
అవును ప్రభుత్వం కూడా గ్రామ అభివృద్ధికి ప్రయత్నిస్తోంది.
అది నిజంగా మంచి విషయం గ్రామ యువతకు కూడా ఉద్యోగాలు వస్తాయి.
అవును అప్పుడు గ్రామం మరియు నగరం మధ్య తెడా కూడా తగ్గుతుంది. హ
ఈ రోజు మనం గ్రామం మరియు నగరాల్లో కాలుష్యం గురించి మాట్లాడదామా
అది చాలా ముఖ్యమైన విషయం.
కాలుష్యం అంటే ఏమిటి?
గాలి, నీరు, నేల లేదా పర్యావరణ మలీనం కావడం కాలుష్యం.
కాలుష్యం ఎన్ని రకాలుగా ఉంటుంది.
గాలి, నీరు, నేల, శబ్ది, కాంతి మరియు తాప కాలుష్యాలు ప్రధానమైనవి.
గ్రామంలో గాలి కాలుష్యం ఎలా ఉంటుంది.
గ్రామాల్లో గాలి కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాహనాలు తక్కువగా ఉంటాయి కాబట్టి
నగరాల్లో గాలి కాలుష్యం ఎందుకు ఎక్కువగా ఉంటుంది.
వాహనాలు, ఫ్యాక్టరీలు మరియు నిర్మాణ పనులు ఎక్కువగా ఉంటం వల్ల
గ్రామాలో నీటి కాలుష్యం ఉంటుందా ఆ
కొన్నిసార్లు పెస్టిసైడ్స్ మరియు ఎరువుల వల్ల నీటి కాలుష్యం జరుగుతుంది
నగరాల్లో. నీటి కాలుష్యం ఎలా వస్తుంది
ఫ్యాక్టరీ వ్యర్థాలు మరియు కాలువల నీరు నదుల్లో కలవడం వల్ల
నీరు కాలుషం గ్రామాల్లో ఎలా వస్తుంది